హలొ
నమస్తే అండి
నమస్తే బాగున్నారా అండి ఏం చేస్తున్నారు
బావున్నామండి ఏం చేయలేదండి బ్లౌజులు కుట్టుకోవాలి అనుకున్నాను
ఓకే ఇప్పుడు కుడుతున్నారా అండి ప్రజెంట్
కుడుతున్నాను కానీ ఇప్పుడు ఆ సాయంత్రం అయింది గదండి కుట్టుకోవాలండి రేపు కుట్టుకుంటా ఈ రోజు కుట్టుకోలేదు
ఓకే మీకు అన్ని డిజైన్స్ వస్తాయా అండి కుట్టడానికి
కొన్ని పర్వాలేదండి కొన్ని వస్తాయి కొన్ని రావు
ఓకే అది బెటర్ అండి మిషన్ ఉందా అంటే ఇప్పుడు కరెంట్ మిషన్ అంటారు గదా మామూలు మిషనా తొ క్కె మిషన్ లేదంటే వేరేదా
కరెంట్ మిషనే అండి తొక్కే మిషన్ వద్ద అనుకున్నము
ఓకే మేము అది మిషన్ కొనుక్కోవాలి అనుకుంటున్నాము అండి ఏది బావుంటుంది రెండింటిలో
గాళ్ళ గురించి అంత ఐడియా లేదండి కంపెనీలు చానా వచ్చినయ్ ఇప్పుడు
అహా అట్లని కాదు ఇప్పుడు మీరు తొక్కేది అది ఉంది గదా మీకు ఏది బాగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కరెంట్ మిషన్ మేలా లేదంటే తొక్కేది బెటరా అని
అదా కరెంట్దే మేలండి
ఓకే అంటే కరెంటుంటుందా ఎనీ టైమ్ మీ ఊర్లో మా ఊర్లో ఎక్కువ పోతా ఉంటుంది కరెంట్ అందుకని
మా ఊర్లో గూడ అంతే అండి ఉండదు పోతా ఉంటుంది వస్తా ఉంటుంది ఇప్పుడు గాలి ఎక్కువ ఉంది కదా
ఆ గాలి
దాని వల్ల గాలి వల్ల పొంద పోతానే ఉంటుంది
కష్టం అండి అదె మామూలుగా ఎంత తీసు కుంటరు మామూలు బ్లౌజ్ కి అక్కడ
నూట యాబై రూపాయలు తీసుకుంటారు మామూలుగ గుడితే డిజైన్ ఎస్తే రెండు వందల యాభై రెండు వందలు
ఓహో ఇంకా కొం వేరే డిజైన్ ఏమన చీరలు ఎక్కువ రేట్ చీరల కలా డిజైన్ పెట్టియాలంటే ఎక్కువా
ఆ పట్టు జీరల జాకెట్ల కైతే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు
ఓకే అంటే ఇట్ల ఫాల్స్ కి ఎంత తీసుకుంటారండి ఒక సారీ కోచ్చేసి
ఇరవై రూపాయలు తీసుకుంటామండి పాల్స్ కైతే
ఒకే మామలుగా టౌన్లో ఆ చెప్పండి చెప్పండి చెప్పండి
కొంగులు కుట్టి రెండు పక్కల పాల్స్ ఎసీతే యాబై రూపాయిల్ తీసు కుంటన్నారండి పల్లెటూరులో
ఓకే ఫాల్స్ కి కొంగులు ఉమ్ కొంగులు కంటే మళ్ళీ కుచ్చిలని ఒస్తాయి కదండి దారం తొ ఎసీవా అది తెలుసా మీకు ఎయడం ఎలానో
ఆ వచ్చండి అవేమేస్తాం గాని కొంతమంది కొంగులు కుట్టిచ్చుకోరు కదా ఏపిచ్చు కోరు కదా కుచ్చులు అందుకని రెండు పక్కలా గుట్టించుకునే వాళ్ళు ఉంటారు డైలీ సీరలు
ఓకే మామూల్ డైలీ యూస్ కి కుచ్చులు అవసరం లేదు కదా
అవసరం లేదు ఎక్కువ రేట్ పట్టు జీర లేకోటి కుచ్చులు కట్టించుకుంటే బాగుంటది
ఉమ్ అవునండి పట్టు చీరలకైనా అవి ఒక్కదానికి ఎంతుంటదండి రేటుకి కూచ్చు లేయాలంటే
రెండు వందల యాభై నుంచి ఉండాదండి మూడు వందల యాభై వరకు నాలుగు వందల ఆరు వందలు కూడా ఉండాది
ఓకే అంటే ఇప్పుడు రెండు వందలంటే మామూలుగుంటుందా డిజైన్
సింపుల్గా ఉంటది రెండు వందలవైతే ఆ చిన్న కుచ్చిల్లు కడతారు
ఒకే
దారం క్వాలిటీ ఉండదు అది
అవునండి అది నిజమే
ఆ మగ్గాలు నేసేసట యేపిచ్చుకుంటే కుచ్చులు కట్టించుకుంటే పూసలు క్వాలిటీ ఉంటాయండి బాగుంటాయి పూసలు నేను పట్టు చీరలకు ఏచ్చుకున్నాను ఆ పూసలైతే అసల్ నల్ల కానే కాలేదు పురువే
కె మనం పిండినా కూడా కొంచెం వేరే చీరలు పట్టు చీరలు కాకుండా బాగుంటయి ఎందో
బాగుంటాయండి మంచి పూసలు ఏత్తర్రు వాళ్ళు ఎక్కడ తెత్తర్రో తెలీదు గాని వాళ్ళ దగ్గరకి పోతే వాళ్ళు మగ్గాలగుండే పోగులు తీసుకొని కుచ్చు కడతారండి వాళ్ళు చానా క్యూట్ గా ఉంటాయివి బావుంటయి ఉం ఆ ఆడ ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు ఉండాయండి అవి బాగా కడతారు వాళ్ళు
ఒకే ఎనిమిది వందలా అండి ఒక చీర కూచ్చులేయడానికి
ఆ అవి బాగా పెద్ద పెద్దగ కడతారు అందుకే అంత బాగుంటాయో
ఓకే అయ్యంటే ఎక్కువ రోజులు వాడినా కూడా ఊడిపోవు కదండి బాగా థ్రెడింగ్ తో బాగా కుట్టింటారేమో
మనము ఇంట్లో నేను కట్టుకోండేటివి ఊడిపాత న్నాయండి అవి సరిగ్గా కట్ టేకి మనకు అనుకూలంగా రాదు కదా
ఓకే వాళ్ళంటే బాగా మంచి దారంతో బాగా కుట్టింటారేమో కదా
నేను తలంబ్రాల చీరా అసలు యాడేగాని ఊడు రాలేదండి పోగుగాని రాలేదు దాంట్లోంచి అంత బాగుండే కుచ్చులట్లా కట్టినారు
అంటే మీరు మగ్గ మేసే దగ్గర మగ్గ మేస దగ్గర కుట్టిచ్చుకున్నారా అది
ఆ మగ్గం వేసిన చోట పోయింటే మా వాళ్ళు మగ్ గ్గం నేస్తారా మా బంధువులు ఆ ఆటికి తీసిపోయింటే తీ వాళ్ళ అట నుంచి తీసికపోయి ఏపిచ్ రారండి మగ్గాల మొద్దులుకేసి చీరలే నలగ కో నలగకోకుండా మొద్దు నుంచి కింది కిడిసి వాళ్ళు ఈజీకి ఎక్కిత్తారండి పూసలు చిన్న చిన్న పూసలెక్కిత్తర్రు
మనమయితే అట్లా చేయలేం కదండి
రాదండి మనకు ఆ ఆ పట్టు చీరలకు అస్సలు రాదు మన మామూలోళ్ల కట్ కట్టలేరు చెడగొడతారు దానిలని
అవునండి అంత రేట్లు పెట్టి మనం గుట్టి మళ్ళీ చెడిపోతే కష్టం అయితుంది
ఆ కష్టమైతాదండి బాగా కడతారు
ఉమ్ అదే మనం గీ అం అంటే వాళ్ళ దగ్గర చీరలు కూడా కొనుక్కోచ్చాంమండి పట్టు ఇప్పుడు మగ్గం నేసే వాళ్ళగ్గ పట్టు చీరలు కూడా ఉంటాయేమో కదా
ఆ రేటు బాగా ఎక్కువ రేటువి మగ్గమ్ నేస్తారండి మా బంధువుల వాళ్ళయితే ముప్పై రెండు వేలు ముప్పై ఐదు వేలు మగ్గం మింద అట్లే తీసుకుంటే ఆడే యా ముప్పై రెండు వేలండి అట్లే తీసుకుంటే చీర
పట్టు చీరలు కదండి
పట్టు చీర కాస్ట్ ఎక్కువ వాళ్ళు డెబ్బై ఎనభై లక్ష వరకు అమ్ముకుంటారట ఆ ముప్పై వేల చీరని
ఓహో అక్కడ అక్కడే కొంటే కొంచెం తక్కువ
ఆ ఆడే దాని మీందే తీసుకోవాల
మనం కూడా అక్కడే పోయి కొంటే బెటర్ కదండి షాపుల్లో అయితే మనకు కానీ అంత ఇంత ఎక్కువ రేట్ ఏస్తారు
అవునండి నా పెళ్ళప్పుడు అట్లే చేసిందేది మా వాళ్ళు పిలుచుకొని ఆ వాళ్ళ దగ్గర పోకోకుండా మేము డైరెక్ట్ షా ఆ సాపు దగ్గరికి పోయి ఫోన్ చేసింటే మా బంధువులు తిడుతన్నారు మీరు ఎందుకు రాలేదు ఇంటి దగ్గరకి వత్తే తక్కువ పడతాయి ఈడ డబల్ రేట్ యాత్ తారు అని వాళ్ళు అడిగినారండి
అవునండి అది కూడా నిజమే ఇప్పుడు తెలిసిన వాళ్ళని అదీ గాక షాప్ లో పోతే ఎక్కువ రేట్ కదండి ఆ ఏ సీ లు కి ఆ వాచ్ వాళ్ళంతా వాటర్ సప్ ప్లై చేసిన దానికి మనకి జ్యూసులు కార్ బిల్ అంతా మనమిందేస్తా
అన్నీ మనకు మొత్తం బిల్ అంతా ఏస్తారు రూమ్ బాడిగతో గూనా చీర మింద ఎత్తారండి
ఊ అవు అండి అదే మనం ఇట్లా పోయి మగ్గం వేసే అవునండి మనం ఇట్ల పొయ్యి మగ్గం వేసే వాళ్ళ దగ్గర అయితే కొంచం మనకైనా తక్కువ రేటుకే దొరుకుతాయి పట్టు చీరలు
ఆ చానా మేలండి జస్ట్ మిస్టేక్ వచ్చింటాయి పోగు పోయింటాయి కనిపియ్యవి ఆ పోగులు
ఊమ్
అట్లాటివి పదహైదు వేలు అమ్మే సీర ఎనిమిది వేలు ఏడు వేలుకి ఇత్తారండి
చూడు ఎంత బెటర్ అండి మనకి కొంచెం అది మామూలుగా మనం తాప్లో అయినా ఒకసారి బై మిస్టేక్ కొనుక్కుంటాం అలాంటివి చూడకోకుండా సేమ్ రేట్కి కానీ అక్కడ కొంచెం తక్కువ రేటుకే దొరుకుతాయి మనకి ఒక పోగు అంటే ఏం గాదు గదండి
అది ఆక్ ఎక్ కడు ఉండేది కూడా కనిపీదండి అసలు పోగు యాడ పోయిండేది కనిపీకపోయినా కానీ మళ్ళా వాళ్ళు కొనుక్కుండే వాళ్ళు కనుక్కుంటారంట
ఓకే అందుకని తక్కువ రేటుకి అమ్మేస్తారు
అం
ఓకే అండి ఇంకా మామూలు చీరలయినా కూడా టౌన్ లో వాళ్ళ దగ్గర అయినా కొంత కువ రేటువి కూడా ఉంటాయండి మనం వెయ్యి రెండు వేలకు కొనాలన్నా పట్లు చీరలు కొంత తక్కువ కాస్ట్
పట్ పట్టు చీరలయితే అంత తక్కువ దొరకవండి కరెంట్ పట్టు చీర్ ఆ కరెంట్ చీ చీరలు అయితే ఉంటాయండి కరెంట్ పట్టు చీరలు మూడు వేలకు దొరుకుతాయి ఉమ్ నేనైతే ఒకటి నెమల్లి నెమల్లి చీర తీసుకున్నానండి టాప్లో నూ
ఊ
ప్పటికి ఇంకా అవి జనరేషన్ రాలేదు అవి అవి రన్నింగ్ రాలేదు కానీ ఫస్ట్ టైము నేను మా అమ్మ పోయినప్పుడు దాంట్లోకి పోయింటే ఆ శీర్ తీసేసింటే అది ఆ సీర అబ్బుడు తీసుకుంటే ఇప్పుడు అది పట్టు చీరా అని అడుగుతారండి
అయ్యో ఎందుకండి అంటే ఇప్పుడు వేరేగా వచ్చింది అనా డిజైన్ అప్పుడు
కూ ఆ క్వాలిటీ రాలేదండి ఆ చీరలు ఉరువేను
ఓకే ఓకే అది అప్పుడు మంచికి వచ్చింటుంది
ఆ అప్పుడు పట్టు జీర టైపు సేమ్ పట్టు జీరే అనుకుంటారండి
ఉమ్ ఆ అదే అండి అప్పుడు చీరలు మంచివండి ఇప్పుడు వచ్చే కొద్దీ క్వాలిటీ తగ్గిపో ఇంక మనకు కావాలంటే ఆ చెప్పండి
కరెంట్ చీరలు వత్తన్నాయి గానీ అవి డౌట్ గా మెరుస్తన్నాయండి కట్టు కుంటే అట్లు ఉండకూడదు మెరుసకూడదు చీర మింద
ఊమ్ అప్పుడు కొంచెం వేరేగుంటుంది మామూలు చీర ఉన్నట్లే
పట్టు పట్టు మాదిరే ఉండాలండి మెరసకూడ కూడా దేడు చీర
ఆ అవును నిజమే అండి అది
ఇప్పుడు అప్పుడు ముసలిళ్ళు కట్టుకుంటాండే చీరలు చూడండి పట్టు చీరలు ఎంత క్వాలిటీ ఉన్నాయేవో
అవునండి వాళ్ళ చీరలు బాగా నీట్ గా ఎన్నిసార్లు కట్టుకున్నా కొత్తగా ఉన్నట్టుంటాయి అవి
అట్లే ఉంటాయండి ఆ పట్టు జీర పట్టు జీరే అండి అంత బావుంటాయి
ఆ అండి ఇప్పుడంటే మాములుగా మీరు చెప్ న్నారు కదా మగ్గం వేసే దగ్గర అక్కడ మామూలుగా లంగా ఓనిలికి డ్రస్సులు కానీ దొరుకుతాయా క్లాత్ దొరుకుతయి నా పట్టుది
లేదండి లంగా వోణీలకి దొరకవు వాళ్ళు చీరలు మాత్రమే అమ్ముతారు
ఓకే మనం కావాలంటే దాన్ని తీసుకుని కుట్టించుకోవచ్చేమో కదా ఇప్పుడు ఒకరికి లంగా వోణీ కావాలంటే అంటే ఆ చీరతోనే మొత్తం లంగా
ఆ పెద్దొల్లకైతే ఒక చీరంతా మొత్తం కావాల్సిందే ఇది
ఓకే చిన్నపిల్లలకైతే రెండు కుట్టియొచ్చు కదా అండి తీసుకొని లంగా
అయితే అక్క చెల్లెల కైతే కుట్టియచండి బావుటది
ఆ అట్లయితే సరిపోతుంది కదండి ఒకటి తీసుకుం టే రెండు బాగుంటాయి దానికి మనం ఇంకా ఏమైన్నా వర్క్ చేయించుకున్నా మగ్గం వర్క్ బావుంటుంది బ్లౌజ్
ఆ బావుంటాది అండి
ఇంకా వర్క్ వేపిచుకున్నారా అండి పట్టు సారీస్ కి ఎపుడు అయినా అది బ్లౌజెస్ కి
అవును కలకత్తా వర్క్ ఏపిచ్చుకున్నా అండి పర్వాలేదు ధర్మార్ లో వేయిపిచ్చుంటే
ఓకే రేట్ ఎంత పడుతుంది
బాగా మన ఎంత వెయ్యి పై నుంచి వేయిచుకోవచ్చండి ఎనిమిది వందల నుంచి ఉన్నాయి
ఉమ్ మామూలుగా ఆ అండి అంటే కంచి పట్టు అవి ఫేమస్ అంటారు కదా అక్కడ ఏమన్నా సారీస్ ఎప్పుడైనా కొన్నారా
కంచి పట్టు గురించి అయితే తెలీదండి ధర్మావరములో అమ్ముతారునేది
ఓకే ధర్మవరము కంచి పట్టు అవన్నీ ఫేమస్ కాద అండి పట్టు సారీస్ కి
ఆ ఫేమస్ ఏ కానీ ఆ పోచంపల్లి పట్టు చీరలు లేదండి ధర్మవరంలో అయితే లేదండి అట్లాంటివి వినలేదు కానీ అంటే మనం నేసేసాట పట్టు చీరలు నేసేసాటికి పోతే ఆడే అయితే మనకు గ్యారెంటీ నుండి కల్తీ లేకుండా ఇస్తారండి
మంచి ప్యూర్ పట్టు దొరుకుతుంది కదండి
పట్టు ఉంటుంది ప్యూర్ పట్టు వేరు మధ్యలో కల్తీ పడిండే చీరలు కనుకుంటారండి వాళ్ళు అమ్మే వాళ్ళు అంటే మగ్గం నేసే వాళ్ళు వాళ్ళను మనం పిలుచుకొని పోతే ఖచ్చితంగా కనుకుంటారండి వాళ్ళు
ఒకవేళ షాపుల్లో ఏమైన్నా వేరే చీరలు మిక్స్ చేసి అమ్ముతా ఉన్నా అలాగదా
ఉమ్ కనుకుంటారు అందుకనే మేము నేను నేను చీర తెచ్చుకోవాలన్నాప్పుడు మా బంధువులని పిలుచుకొని పోయి వాళ్ళు గోడమ్మి లేక పిలుచుకుపోయారు రండి ఒకసారి
ఓకే
ఏమున్నాయండి చీరలుంటే ఈ ఒక దాన్ని మించి ఒకోటి ఉన్నాయి గోడమిలో మనకు తీసేసేదే ఉండదు ఏ చీరగాలంటే ఆ చీర మనం సెలక్షన్ చేసుకోవచ్చండి
సెలెక్ట్ చేయాలన్నా కన్ఫ్యూషన్ కదండి ఇది చూస్తే అది బావుంటుంది దాని తర్వాత ఇంకోటి బావుంటుంది
ఆ అది వాళ్ళు మన మా బంధువులోళ్ళు చూపిస్తారు ఈ చీర బావుంటాది ఈ చీర ఎందుకంటే వాళ్ళు అన్ని చూసింటారు కదా
అవునండి వాళ్ళకప్పుడే తెలుస్తాంటుంది
ఒక మూడు చీరలు నాలుగు చీరలు చూపిస్తే దాంట్లో సపరేట్ ఏరి అప్పుడు దాంట్లో నేను సెలెక్షన్ చేసుకుంటానండి అంత బాగుంటాయి చీరలు
ఓకే అండి సరే నేను మళ్ళీ పోయినప్పుడు తీసుకుంటా సరే బాయ్ అండి
బాయ్ అండి సరే